హలో హలో హాయ్ ఆ హలో
బాగున్నారా
బాగున్నాండి మీరు బాగున్నారా బాగున్నారా మీరు
బన్నాం బాన్నాం ఏం చేస్తార్రు
ఏం లేదు తినాలి మీరు తిన్నారా ఎంకరి
లే లేదు మీరిద ఎగ్గు
అవునా హాలిడేస్ కి ఇంటికెళతారా
ఒక్క రోజే ఉంది
అవునా కాలేజ్కి వెళ్తున్నార రోజు
మీరు ఎళ్ వెళ్తారా ఉగాదికి ఆ ఏళ్తున్నాం
ఏంటి క్లాసెస్ అయితున్నాయ రెగ్యులర్ గా క్లాసెస్ ఆ రెగ్యులర్ గా
తున్నాయ్
నేన్ కూడా వెళ్తున్నా కాలేజ్ కి రోజు ఆ అయ్యితున్నై గని వెళ్ళట్లేదు మీరు ఎళ్తున్నారా
ఆ